హలో హాయ్ అండి హాయ్ అండి బావున్నారా అండి
బావున్నానండి మీరు బావున్నారా
బాన్నా అండి ఏం చేస్తున్నారండి
ఏం చెయట్లేదండి ఖాళీనే మీరెం జేస్తున్నారండి
ఇప్పుడే వొచ్చాండి ఆఫీస్ నుంచి మీరేం చేస్తున్నరండి
నేనేం చెయట్లేదండి ఏమండి ఇప్పడ్ వరకు
ఏం చేద్దామండి ట్రాఫిక్ అలా ఉందండి అస్సలు ఎంత సేపయిందో అండి నేన్ ఆఫీస్ ఉంచి బస్సేక్కి
అవునా అవునులేండి చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది
అవునండి బస్సు లో గూడా చాలా మంది ఉన్నారు ట్రాఫిక్ ప్రత్తి దాని క్ ప్రత్తి చోట చూస్ సిగ్నల్ అండి నిమిషానిక్ ఒక సిగ్నల్ అండి ఇక్కడ
ఓకే అలా ఉంటే భలేె కష్టం అండి
అవునండి చాలా చాలా అంటే ఎన్ని వ వన్ అవర్ అయిందండి ఇప్పటి కి నేన్ రాడమే ఈనుంటి చాలా దగ్గరండి మా పీజీ క్కూడా కానీస ఏట్ చాలా అసలు ఎంత సేబ్ బట్టిందో అండి
అవునండి ఇప్పుడు మరీ ఎక్కువా
ఆ ఔ అవునండి ఆ దాని బదులు నడుచుకొన్ వెళ్దామా అనిపిస్తుందండి అసలా
పోవడమే మేలండి నాక్ తెలిసి ఎందుకంటే ఆ ట్రాఫిక్ లో మనం చిక్కుకోము ఏ బాదా ఉండదండి
ఉమ్ ఇంగే బాదా ఉండదని కానీ మనం రావాలంటే కష్టం గదా అండి ఆ మన్ ఎంత్ అ
టము బండుల్ లేందే మనకి జరగదు కానీ ఆ బండుల వల్ల ఎంత కలుషితం అయిపోతుందండి డి వాతావరణం
ఆ అవునండి ఈ మధ్య మనం ఎందులో అందులో వర్క్ చేస్తా ఉంటామా మళ్ళీ నచ్చు తీసుకురావాలంటే చాలా కష్టం అండి ఆ బస్సులేమో వస్తుంటాయండి కానీ ట్రాఫిక్ వల్లనే చాలా ప్రాబ్
అవునండి ట్రాఫిక్ ఈ కొంతమంది అయితే అసలు ట్రాఫిక్ రూల్స్ అసలు పాటించనే పాటించరండి అలా పాటించకుండా వెళ్ళిపోత్ టారు ఈ బస్సులు నాకు తెలిసి ఎక్కువ ఆ ట్రాఫిక్ రూల్స్ ని పాట్ టిస్తాయండీ కొంతమంది అయితే అండి అలా వెళ్ళిపోతారూ అంటే ట్రా ఆ రెడ్ సిగ్నల్ వేసున్నా కూడా వెళ్ళిపోతారు వేరే సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వేసినప్పుడు వాళ్ళు వస్తారు కదా అలా కొంతమంది గుద్దేసి యాక్సిడెంట్లు కూడా అయిపోయాయ్ అండి
ఆ అవునండి రీసెంట్గా ఇక్కడ కూడా జరిగిందండి చాలా చ ఆయన తప్పులు లేకపోయినా సడన్ గా బీర్ త్రాగడం వల్ల కొన్ని జరిగిపోతాయని ఏం ది
అవునండి ఎంత రక్తమో అసలు
ఊమ్మ్ అవునండి ఇంకా చెప్పాలంటే ఈ అంబులెన్స్ వాళ్ళకి అసలు ప్లేస్ ఇవ్వరండి చ కస్ట్ ఇత్తం కదండి ఇప్పుడు అంబులెన్స్ వల్ల ఎంతో సివియర్ గా ఉన్నప్పుడు కాదా వాళ్ళు వెళ్
వెళ్తారు అవును కానీ ఆంబులెన్స్ కే ఎవ్వరువ్వట్లేదండి ఏం చేస్తాము
అదే అండి చాలా ప్రాబ్లం అయిపోతుంది ఒకరు ప్లే ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ మనిషి
మనిషి ప్రాణాలు పోతాయి అవునండి కానీ అలా ఎవరు పట్టించుకోవట్లేదండి ఒరే అంబులెన్స్ వచ్చింది మనం పక్కకి తప్పుకోవాలి అట్లా ఏమి గూడ అనుకోవట్లేదండి ఎవ్వరు
ఆ అలానే కష్టమైపోతుందండి చాలా మన వల్ల ఒక ప్రాణం పోగుడదు కదా అ ది అలా కూడా ఆలోచించట్లేదు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారండి
అవునండి మరి దారుణం అండి
బైక్ వాళ్ళు అయితే ఇంకా అన్ డి అస్సలు సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉంది కానీ అట్లే వెళ్తా ఉంటారండి అస్సలా
అవునండి వాళ్ళు మరీ అసలు ఉండలేరండి అసలు వాళ్ళు ఫస్ట్ హెల్మెట్ పెట్టుకుంటే కదండి
ఆ అవునండి హెల్మెట్స్ పెట్టుకో ఆ హెల్మెట్ కూడా పెట్టుకోరండి అస్సల
ఆ హెల్మెట్ పెట్టుకోరు మళ్ళీ యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలని అనుకుంట్రూ
ఆ మళ్ళీ ఫైన్ కట్టమంటే ఫైను కట్టరు
అయిను కట్టరు ఆ ఫైన్ కట్టడానికి కూడా బాదలేనండి ఒక అమ్మాయి అయితే అండి నేను ఒకటి చూసాను అంటే ఒక వీడియో లోనో ఏమో చూసానండి ఎలా అంటే ఒక ర్యాప్ పిడో బుక్ చేసుకుందండి ఆ అమ్మాయి
ఆ ఆ అ
అ ఆ సరేనని అంటే ఆ రాపిడో అబ్బాయి మీ మంచి కోసం ద్ధో మేడం హెల్మెట్ పెట్టుకోండి అంటే ఆ నేను పెట్టుకోను అనేసిందండి
అవునండి మళ్ళా వాళ్ళకు స్టైల్ పెట్టుకోకపోతే మళ్ళా యాడ చుట్టు లేస్తుందో అన్నమాట మళ్ళా ఎక్కడికో ఆ వెనకల మనిషికే కదండి ఈ
ఆ ఎక్కువ డబ్బా అ డ్యామేజ్ అవుతుంది అందుకని చెప్తేవా అసలు అమ్మాయి రైడ్ అయినా క్యాన్సల్ చేసుకు తం గని హెల్మెట్ అయితే పెట్టుకోననిందండి
అ అట్ల
అమ్మాయి కూడా మనలాగా చదువుకున్న అమ్మాయే కదా కానీ ఆ అమ్మాయి పాటించట్లేదు ఇంకా తెలియని వాళ్ళు చదువుకోనళ్ళ వాళ్ళు ఎలా పాటిస్తారండి
ఎలా ఇప్పుడు ఎవరు వింటున్నారండి చెప్పండి అసలు మన మంచికు చెప్పినా కూడా ఎవ్వరు వినట్లేదండి అసల
అవునండి
అ అండి ఇంక అండి సీట్లో కూడా అండి స్ట్రీట్ లో చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి కదా అండి అక్కడ కూడా ఎ ఎంత స్పీడ్ గా వెళ్తారు అండి అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా మానేస్సే లేద వాళ్లకి
అవునండి నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఉందండి అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బయి తిళ్లారండి బైట బైక్ లో వెళ్ళారు వెళ్తే ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదండి
అ
ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు ఎంత స్పీడ్ గా వెళ్లారంటే అంత స్పీడ్ గా వెళ్లారు ఆ ఏదో చెట్టుకి గుద్దేసారు ముగ్గురు స్పాట్ ట్లో చనిపోయారండి చిన్న పిల్లకాయలు ఏజ్ లో సెవెంటీను ఎయిటీను అట్లా అంట ఆ ఏజ్ వాళ్ళు అలా చనిపోయారండి వాళ్ళు
అదే అండి చిన్న చిన్న పిల్లొల్లే ఇప్పుడు స్కూటీలు బైక్లు నడిపిస్తున్నారండి అస
అదే గదా వాళ్ళ పేరెంట్స్ అసలు వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారండి భయంకరంగా ఏడుస్తున్నారు ఏమంటే ఆ మన చేతికు చ్చిన పిల్లలు మా ఎదిగిన పిల్లలు చనిపోయినారు అని ఎంత బాధపడుతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ పేరెంట్స్ అమ్మ స్పీడ్ గా వెళ్ళకండమ్మా అమ్మా హెల్మెట్లు ధరించండమ్మా ఇన్ని చెప్తున్నారండి వాళ్ళ
అమ్మ మనమ్మ మ అ మనం కోసం ఎంత చెప్తున్నా కూడా ఆ పొమ్మా అని అనేసి వీళ్ళు లైట్ తీసుకుంటున్నారండి ఎంత చెప్తున్నా కూడా వినట్లేదు అస్సలు
అవునండి
కనీసం ఒక ఒక రోజు నేను స్ట్రీట్ లో వెళ్తా ఉన్నానండి సడెన్గా కా కార్ నే సైడే వెళ్తున్నాను వాడు రావడం కూడా చాలా స్పీడ్ వస్తున్నాడండీ జస్ట్ మినిట్ అ నేను లేదంటే నేను ఈ పాటికి వున్నిండే దాన్నే కాదండి అసలు అట్లుండే దండి హలో హలో అండి హలో
హలో
ఆ వినిపిసు
ఏమైందండి
లేదు లేదు ఆ వినిపిస్తుంది చెప్పండి
ఉమ్ చెప్పండి అలా చాలా భయం వేస్తాందండి అలా జరుగుతా అంటే అసలు అవి చూడ్డానికి గు అవి చూడాలని టేనే భయేస్తుందిండి ఆ యాక్సిడెంట్లు అ ఎంత బ్లడ్ పోతుంది పేరెంట్స్ ఎంతగా ఏడుస్తున్నారు మళ్ళీ రావాలంటే రారు కదండి ఒకసారి చనిపోయా క
అవునండి అసలు చాలా అంటే చాలా ఏ ఇర్రెస్పాన్సిబిలిటీ కాద నడుపుతున్నారండి అసల
అవునండి
ఎంత చెప్పిన వినట్లేదు వీళ్లు మనము వీళ్ళు అట్లే ఉన్నారు
మనం మనం కాదండి ఎవరైతే అసలు యూత్ యూత్ పాటించాలండి ఫస్ట్ అయితే నాకు తెలిసి వాళ వాళ్ళందరికి తెలుసు కానీ వాళ్ళయితే ఆ ఈ రూల్స్ అయితే పాటి చరండి గ్రీన్ సిగ్నల్ దేనికి రెడ్ సిగ్నల్ దేనికి అవన్నీ తెలుసు కదా అండి పాటించవచ్చు కదా
అవునండి వీళ్ళు పాటించారు కదండి అసలు మనం ఎంత చెప్పిన
అయినా ఇప్పుడు యితే అండి ఒక్క చిన్న దగ్గరికి వెళ్ళడానికి కూడా బైక్ కావాలండి ఆ వేరే దగ్గర చిన్నగా నడుచు కొని కూడా వెళ్ళట్లేదండి ఏమంటే బండ్లు ఉన్నాయి ఆ బండి వల్ల ఎంత వా కలుషితం అయిపోతుందో
ఇక్కడనే నుంచి కొంచెం దూరంలో ఉన్నా కూడా ఈజీగా వెళ్తారండి బైక్ లో గానీ
ఆ వాటి వల్ల జరిగే ప్రమాదాలు అవంతా తెలియట్లేదండి ఎవ్వరికి
అవునండి మనం మళ్ళీ బైకి ఇయకపోతే మన మీద మనకే
అదే ఆ మరీ దారు ణంగా ఉన్నారులేండి అసలు మనుషులు వెళ్ వస్తున్నారు ఆ పక్కన వెళ్తున్నారు మనం పక్కకు వెళ్ళాలి అంటే పక్క నుంచి వెళ్ళాలి అని కూడా అనుకోవట్లేదండి పక్క నుంచే స్పీడ్ గా వెళ్ళిపోతున్నారండి ఏదైతే అది అయింది అని
స్పీడ్ గా వెళ్తున్నారు స్లోగా కూడా వెళ్ళారుఅండి అసలు వాళ్ళు
ఆ
ఎంతో స్పీడ్ గా వెళ్తారు దేనికంటే దాన్ని గుద్దేస్తానారు రు ఈజీగా అట్లా జరుపు
ఆ ఒక రీసెంట్ గా ఒకటి జరిగిందండి ఒక అమ్మాయికి అయితే అలాగే గుద్దేశాడు గుద్దేసి కనీసం సారీ ఏం కూడా చెప్పలేదండి అలానే వెళ్ళిపోయారండి అప్పుడేంటండి అమ్మాయి పరిస్థితి ఎక్కువ సీరియస్ ఇంజురీ అయి ఉంటుంది అమ్మాయి పరిస్థితి ఏంటి
వా ఏమన్నా మనం ఏం చెప్తామండి వాళ్ళు ఇంకా ఏమన్నా ఈ పిల్లకి జరిగితే వాళ్ళ మీదకు రా కూడదు కదా అండి అట్లా ఎందుకు అనేసి వెళ్ళిపోతా ఉంటారు
న్నారండి కనీసం ఏం చెప్పట్లేదు అలా కనీసం సారీ ఆ ఎమనుకోకండి ఇలా అయిపోయింది స్పీడ్గా రావడం వల్ల ఆ అట్లా కూడా ఏం చెప్పలేదు చూసాడు సైలెంట్ గా వెళ్ళిపోయాడండి అసలు మానవత్వం కూడా
అస్సలేవ్ ఆ అవునవున అండి
ఉ
ఇంకా చెప్పాలంటే మా సైడ్ ఇప్పుడ అండి మా సైడ్ చాలా చాలా ఇట్లనే జరిగిందండి
ఉం
ఏ ఎవరో రిలేటివ్స్ మా రిలేటివ్స్ అని కాదు పక్కన వాళ్ళు ఎవ్వరో
ఉం
కి వెళ్ళాడండి ప్రాక్టర్ కి ఇసుక కి వెళ్ళాడు ఇసుక వెళ్లి న్ తర్వాత వచ్చే దారిలో కారు కారు గుద్దేసడండి ఈ నిన్న తాగిఉన్నాడో ఎట్లున్నాడో తెలీదు మనకు క్లారిటీగా కానీ గుద్దేశాడు గుద్దేసిన ఆయన కార్ కారయనికి మెదడు మన మెదడు ఉంటుంది కదండి
ఎం
హెడ్ టూ పార్ట్స్ అయ్యిందండి
అయ్యో
ఆ అట్ల జరుగుతున్నాయండి అసలా అట్ల తాగిన వాళ్ళు అ ఆ తాగిన వాళ్ళు అట్లా డ్రైవ డ్రైవింగ్ చేయడం ఎందుకండి చాలా కష్టం కదా
అవునండి తాగి కూడా చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో కూడా తెలిదు కదండి మనిషి ఎవరు పోతున్నా కొన్ని సార్లు ఆ తెలుసుకోలేకపోతారు అలాంటి టైం లో ఒక మనిషి ప్రాణమే తీసేసుకుంటారు
ఆ అవును కదండి అసలు మనం తాగినప్పుడు అన్కాన్షియన్స్ లో ఉండమండి సలు
ఉం అసలు విల్లు వీళ్ళు పోయ్యే విధానాలు వీళ్ళు చేసే పని పనులు ఈ డ్రా అసలు ట్రాఫిక్ ఎం అనుకోకుండా అంటే సిగ్నల్స్ ఏం పాటించు కుండా ఉంటే నవ్వాలో లేకపోతే ఏడవాలో అసలు అర్ధమే కాదండి
అవునండి అసలు ఒక ప్రాణం పోతుంది కదా అండి నువ్వు ఒపోకో ఒకవేళ నీకు అసలు చెయ్యాలని లేనప్పుడు తాగినప్పుడు కొచ్చేప్ పక్కన ఉండి తర్వాత నీకు రిలీఫ్ అయి తర్వాత నువ్వు మళ్ళీ చెయ్యొచ్చు కదాండి అహా అలా చెయ్యం తాగుతాము డ్రైవింగ్ చేస్తాము ఏదో ఒక ఒక నీ ప్రాణం అయిన పోతుంది లేదంటే వాళ్ళ ప్ర
వాళ్ళ ప్రాణమైనా పోతుంది ప్రాణమే కదండి వాళ్ళ అసలు ఏందో నాకు కైతే అర్థం కాదండి
అదే అట్లా ఉన్నారండి అసలు అ
ఆహా మారండి కొంచెం
హలో ఆ అవునండి
చాలా థ్యాంక్స్ అండి మంచి విషయాలు చెప్పారు మేము ఆ పాటిస్తామండి ట్రాఫిక్ రూల్స్ మీరు పాటించండి జాగ్రత్తగా ఉండండి
ఆ పాటిస్తాము అండి థ్యాంక్స్ అండి మీరు కూడా మంచి విషయాలు చెప్పారు
ఓకే అండి
ఓకే అండి థ్యాంక్స్ అండి